అవునా మనం ఎక్కడ ఆపేసాం కిట్ కిట్ దగ్గర ఆపేసాం కదా
అవునండి మీరు చాలా పెద్ద ఫ్యాన్ కదా విరాట్ కోహ్లీకి చాలా బాగా చెప్తున్నారండి చెప్పండి ఇంకా మీకు తెలిసింది మొత్తం
అదే అండి అదే తన ఒక ఇన్స్పిరేషన్ అంతే కాకకోకుండా తన లైఫ్ ని తను ఎలాగ అయితే ముందుకు తీసుకెల్లాడో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది తన ఫాదర్ చనిపోయినా తను లేదు నేను క్రికెట్ ఆడి ముందు నా లైఫ్ భవిష్యత్ కి నీ హెల్ప్ నా టీమ్ కి నా భవిష్యత్ కి నేను ఇక్కడ నుంచే స్టార్ట్ప్ అప్ ఇవ్వాలి అని చెప్పేసి తన ఆ టైమ్ లో తను మెంటల్లీ కొంచం ఫిట్ అయి తన ముందరికి వెళ్ళడం కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది
అవునండి
అంటే మీరు ఇప్పుడు ధోని ఫ్యాన్ కదా
అవునండి అవునండి
అయితే ఐపిఎల్ స్టార్ట్ అవుతుందండి మీకి మాకి
అవునండి సిఎస్కె వర్సెస్ ఆర్సీబీ లేహౌల్ అంటే జస్ట్ కి అబ్జర్వ్ చేస్తానండి అంత పర్టికులర్ గా అయితే చూడనండి
ఓకే
అంటే సిఎస్కే తో సిఎస్కే తో ఏటీం ఆడినా కూడా నేను సిఎస్కే కే సపోర్ట్ చేస్తానండి
అయితే ఓకేనండి నీకి నాకి పోటి ఉండపోతుంది ముందు
అమ్మో సిఎస్కె వర్సస్ ఆర్సిబి నా
హాహా అంటే చాలా మంది టి అంటే మనకి ధోని అయినా విరాట్ కోహ్లీ అయినా అండ్ రోహిత్ శర్మ అయినా వీళ్ళు బిగ్గెస్ట్ స్టార్స్ కదా అండి ఇండియాలో ఎక్కువ వీళ్ళనే లైక్ చేస్ తారు కాబట్టి వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఫ్యాన్స్ కి మల్ల హా వర్ ఫ ఫ్యాన్ వష్ స్ కొంటాయిల్ ఇలా చాలా ఉం టాయ్ ఎందుకంటే వాళ్ళని మనం ఎక్కువగా లైక్ చేస్తాం కాబట్టి మన ఫేవరెట్ పర్సన్ ఎవరిని ఏమన్నా ఊరుకోలేం అంతే కాకోకుండా వేరే వాళ్ళని అనలేము ఎందుకంటే వాళ్ళు కూడా గ్రేటెస్ట్ కదా వాళ్ళు కూడా అంత ఆ కష్టపడి వచ్చారు చాలా మంది ఫ్యాన్స్ క విషా యం తెలీక ఊరికే గొడవ పడతా ఉంటారు
నిజమేనండి నేను అదే అబ్జర్వ్ చేస్తాను ఎంత మనం ఆపోజిట్ టీం ని మనం అంటే మనస్వార్థం మనకు ఉంటుంది మన ఫేవరెట్ క్రికెట్ర్ మనకి గెలవాలి అని అనిపిస్తుంది కానీ అటువైపు పర్సన్ కూడా అలానే కష్టపడి వచ్చారు కదా ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కదా అంటే ఎంతో కొంత ఉంటది కదండి కానీ గొడవ పడం అనేది ది అసలు కరెక్ట్ కాదండీ అసలు
గొడవ పడ్డం కరెక్ట్ కాదు అంతే కాకుండా ఒకరిని ఒకరి ఇన్సల్ట్ చేసుకుంటారు చూడు అది కూడా కరెక్ట్ కాదండి ఆ ఇన్సెల్ చేసు కోవడం తర్వాత ఒక ఒక్కరే ఉంటే పది మంది చుట్టు చేరి వాళ్ళని ఒకేలో ఏదైనా మ్యాచ్ ఓడిపోతే టెన్ మెంబర్స్ కలిసి ఒక పర్సన్ నీ ఏడిపించడం వాళ్ళ ఇమోషనల్ గా వీక్ లో ఉంటే ఇంకా వీక్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు
అవునండి అది నిజమేనండి
హ్మ్ అవునండి ఇంకా ఎప్పుడు స్టేడియం కి వెళ్ళలేదా
లేదండి ఎళ్లలేదు నాకు ఒక డ్రీమ్ అండి స్టేడియం కెళ్ళి క్రికెట్ చూడాలి అని కానీ మనక ఎప్పుడైతే ఇ
సు
నాకు చాలా ఆశ అండి క్రికెట్ కానీ నాకు క్రికెట్ అబ్జర్వ్ చేయడం రాదు బట్ ఆ చూడాలి ఎలాగైనా సస్టేడియం లో క్రికెట్ చూడడం అంటే అదొక పిచ్చండి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఒక్కసారన్నా చేయాలని అండి నేను
నాకి కూడా ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అండి అసలుకి లైఫ్ లో ఒక్కసారైనా స్టేడియం కి వెళ్ళాలి చీజ్ చేయాలి తర్వాత అంటే ఆ మూమెంట్ లో విన్నింగ్ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి అది స్టేడియం లో విన్నింగ్ మూమెంట్ అంటే మామూలు విషయమా అండి అసలుకి అవ్ విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ చేయ ఒక ఫ్యాన్ గా ఒక క్రికెట్ ఫ్యాన్ గా చాలా చాలా వెయిట్ చేస్తున్నా ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా లైఫ్ లో అని
అవునండి వస్తుందండి ప్రతి ఒక్కరికి వస్తది చూడాలండి వచ్చిన రోజు మాత్రం అలా ఆ మూమెంట్ ని అసలు మనం మర్చిపోలెం అన్
అయ్యో అది కల నా నిజమా అని మనం తేరుకోవడానికి కూ టైం పడుతుందేమో మనం వెళ్తే
కూర్చొని ఒకవేళ సిఎస్కే వర్సెస్ ఆర్సిబి నే గేమ్ ఆడుతుంధంటే నేను ధోని నో నేను చూసానా ధోని ను విరాట్ ని కూడా చూసానా నేను అని ఒక ఎల్యూషన్ లో ఉండిపోతాం అనమాట
ఆల్మోస్ట్ ఆ బిగ్గెస్ట్ మ్యాచెస్ కి క్రౌడ్ ఎందుకు వస్తుందంటే అదే అందుకే రీజన్ అండి ఒక మ్యాచ్ లో నేను ఇద్దరు స్టార్స్ ని చూడగలుగుతాను మోస్ట్ ఫేవరెట్ స్టార్స్ నేను చూడగలుగుతున్నాను ఆల్మోస్ట్ సి యస్ కే వర్సెస్ ఆర్సిబి అయిన బి వర్సెస్ ఎం ఐ అయినా ఎంఐ వెర్సెస్ సి యస్ కే అయినా ఎంఐ వర్సస్ ఆర్ సి బి అయినా అందరు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరు దాని కోసమే వెయిట్ చేస్తా ఉంటారు ఈ క్రిషియల్ మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు
అవునండి అది నిజమేనండి ఎందుకంటే వద్దులేండి అసలు చెప్పలేము ఆ మూమెంట్ ని ఆ క్రౌడ్ ని చూసి అమ్మో ఇంతమంది ఆహ అనిపిస్తధండి అసలు అందులో మనం ఒక పార్ట్ అవ్వడం ఆడ కూర్చొని చూడ్డం ఇట్స్ లైక్ ఏ మిరాకిల్ అన్నమాట
కే ఇలా ఇంకా ఏమైన్నా ఉన్నాయా మీక్ కు డ్రీమ్ ప్లేసెస్ లాగా ఐ మీన్ ఒక్కసారైనా అక్కడికి ఏళ్లాల్ అని ప్లేసెస్
అంటే నాకు బంగి జంపింగ్ అంటే చాలా ఇష్టం అండి ఎలాగే నా బంగి జంపింగ్ చేయాలన్నది నా ఆశ
ఎందుకండి లైఫ్ అదే ఎందుకండి లైఫ్ ని అమౌంట్ ఇ చి రిస్క్ లో పడేసుకుంటారు
అంటే ఒకసారి రిస్క్ చేస్తే గానీ మనకు ఆ లైఫ్ వాల్యూ తెలీయదు కదా సో నాకు అది డ్రీమ్ బంగీ జంపింగ్ అండ్ స్కూబా డైవింగ్ ఇవి రెండ అయితే నా లైఫ్లో నేను ఎప్పుడైనా ఒక్కసారి చేసినా చాలా అండి నాకు ఇవి రెండు మాత్రం పక్క చేస్తానండి నేను
ఓకే
నాకు చాలా ఇష్టం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బంగీ జంపి పింగ్ ఇష్టం అండి ఎందుకంటే పైనించి చి దూకడం కానివ్వండి అసలు మన బ్రెయిన్ అది రిఫ్రెష్ అవుతుందండి పైనుంచి దూకిన తర్వాత వాట్స్ లైఫ్ మనం పైంచి దు ఓ మై గాడ్ అని చెప్పేసి అనిపిస్ సది
అంతేగాక్కకోకుండా బ్రెయిన్ లో ఐ మీన్ మన బ్రెయిన్ లోనే నర్స్ని కిందికి కూడా వచ్చాయనండి
ఓహో హా అదే నిజమేనంటే కానీ అంటే ఒక్కొక్కరికి ఒక లైఫ్ లో చేయాల ఎక్స్పీరియన్స్ చేయాలి అదే అండి ఇంకా స్కూబా డైవింగ్ అంటారు అవునండి ఇంకా స్కూబా డైవింగ్ అంటారా వాటర్ లోకి వెళ్ళి మనం మనల్ని పిల్స్క వెళ్తారు మనం అయితే ఒక్కరిమ వెళ్ళాం కదా వాటర్ లోకి మనల్ని పిలుచుకెళ్తారు సో మన ఓన్ ఐస్తూ మొత్తం ఆ వాటర్లో ఏముంద ఫిషెస్ కానివ్వండి కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ కానివ్వండి వాటర్ లో సీ ప్లాంట్స్ అవన్నీ చూసి, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మనము ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నా సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత సో మై గాడ్ దిస్ ఈస్ ద ఆ అని చెప్పేసి వాటర్ ప్లానెట్ అనమాట ఇంకది. ఓ వావ్ ఎంత బాగున్ ఇంత బ్యూటిఫుల్ ఇట్స్ నాన్చురల్ అని చెప్పేసి ఉంటది. అదే అదే మనం భూమి మీద చూస్తే మనం చెట్లు నాటి మనం చూసి మురిసిపోతూ ఉంటాం. కానీ నీళ్ళలో ఎవరు నాట్తారండి వాటింతక అవ్వే పెరగడం కానీ, ఆ ఆ ఫిషెస్ కాని ఇవ్వండి చాలా బ్యూటిఫుల్ అన్ పీస్ఫుల్ గా ఉంటదండి కొంచెం సేపు సో అందుకు నాకు స్కూబా డ్రైవింగ్ అంటే కూడా ఇష్టం. దాన్ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయాల అనుకుంటున్నానండి.
ఓకే
మరి మీకు అండి
నా లైఫ్ లో అంటే ప్చ్ అంటే ఇది ఏది చెయాలి అది చేయాలి అని ఏం లేదు కానీ ఆ ఒకసారియినా ఫ్లైట్ ఎక్కాలి చిన్న డ్రీమే
ఓ అవునా అండి
ఆ ఏదనా ప్లేసెస్ కి కానీ ఎక్కడికైనా కానీ ఐ మీన్ నాకి ఎక్కువగా ఫ్రెండ్స్ తో నేను ఎక్ వెళ్ళడం తక్కువే కానీ ఫ్యామిలీతో వెళ్ళడం చాలా ఎక్కువ. ఏదన ప్లేసెస్ కి కానీ తర్వాత్ తా ఆ టూర్స్కి కానీ ఫ్యామిల్క్ టో ఎక్కువ ఫ్య్ ఎప్పుడ్ వెళ్ళలేదు నేన్ ఒక్కదానే సింగిల్ గా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. సింగిల్ ట్రిప్ అంటారు కదా ఓన్ ట్రిప్ సింగల్ ట్రిప్ అలా ఒకసారి ఒక ట్రిప్ కెళ్ళాలి అది కూడా ఫ్లైట్ లో ఎళ్ళాలి ఉన్నాయ్ లెండి
ఫ్లైట్ లో మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీని పిలుచుకెళ్ళా అలా అని ఆశలేమన్నా
అంటే ఫ్యామిలీ అంటే అంటే సెటిల్ అయిన తర్వాత ఓకే ఫ్యామిలీని కూడా తీసుకు వెళ్ళొచ్చు కానీ సింగిల్ పర్సన్స్ కి అంటే ఉంటది కదా సింగిల్ గా ట్రావెల్ చేయాలని
అవునులేండి
ఫ్యామిలీని ఆల్మోస్ట్ ఉంటుంది ఫ్యామిలీ కూడా ఫ్లైట్ ఎక్కించాలా అని నీడ్ ఉంటేనే మళ్ళ నీళడ్ లేకొకకుండా ఊరికే చేయలేం గాని నీడ్ ఉంటే మాత్రం అది ఏమంటారు లైఫ్ సెటిల్ అయితే మాత్రం ఖచ్చితంగా
అవునండి అవును
ఊ ఇంకా
ఇంకా నాకు కూడా అదే ప్లాన్ ఉందండి ఒకసారన్నా అలా వెళ్ళాలి ఫ్లైట్ లో ఆ జర్నీ కూడా చూడాలి అనిపిస్తు కానీ ఫ్లైట్ అంటే భయం ఏస్తదండి నాకు
అవునండి మనం అంటే మీరు హైట్స్ అంటే ఫ్లైట్ హైట్స్ అంటే భయపడుతున్నారు మళ్ళీ బంగి హంపింగ్ అం
అంటే బంగి జంపింగ్ ఇస్ ఇష్టమేనండి కానీ ఫ్లైట్ లో పైన ఎళ్ళడం కదా ఎళ్ళడం నాకు సినిమా మూవీస్ స్లో ఫ్లైట్ అలా క్రాష్ అయి పోతది అది ఇది అంటారు కదా ఓ అందుకు నాక్ హ్యాంగ్ అయిపోత తది అది ఇది అంటారు కదా నాకు భయం ఏస్తుంది అన్నమాట ఒకవేళ నేనే వెళ్తే అలా ఉంటానా హైజాక్ అవుతానా ఆ క్రాష్ అవుతందా అంటే
వొద్దులేండి ఏ ఎందు ఎందుకని మీరు రాంగ్ వే లో ఐ మీన్ జరగాని ఊహించుకుంటున్నారు అలా ఏం జరగదు అంతా పాజిటివ్ థింక్ పాజిటివ్ పాజ్ టివ్ వేలో థింక్ చెయ్యండి
అదేనండి మీ లాంటోళ్లు ఎవరనా ధైర్యవంతులు ముందుకు తీసుకెళ్తే
పాజిటివ్ వేలో థింక్ చేయండి పాజిటివ్ వేలో థింక్ చేయండి ఏం జరగదు లైఫ్ లో అన్ని టిని ఎక్స్పీరియన్స్ చేయడి ఉండేది చిన్న లైఫు మీరు అనుకున్నవన్నీ చెస్ చేయండి లైఫ్ ఆరాం సే జరిగించేసేయండి
ఆ అవునండి
ఏ
మీరు కూడా మీ లైఫ్ లో మంచిగా మీరు అనుకున్న అనుకున్నవి మీ లైఫ్ లో జరగాలని అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని హ్యాపీగా ఉండాలని ఫస్ట్ మీకు ఇష్టమైన క్రికెట్ స్టేడియం లో వెళ్ళి చూడాలని ఇప్పుడుకూడా నేను ఆశపడుతున్నానండి
థ్యాంక్ యూ అండి నను కూడా పూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ లైఫ్ లో క్రికెట్ స్టేడియం కి వెళ్ళాలి అండ్ బంగీ జంపించేయాలి తర్వాత అదేదో ఉన్నారుగాఆ
స్కూల్ బాట రింగు
డ్రైవింగ్ చేయాలి తర్వాత ఫ్లైట్ ఎక్కాలి అన్ని మీ లైఫ్ లో మీరు అనుకునేటు జరగాలని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ బాయ్